హలో చెప్పు కార హలో కోడింగ్ ఏం రాలేదంట ఇంటికాడ కోడింగ్ ఏం రాలేదంటా ఆ బ్లడ్ రిలేషన్స్ ఏం రాలేదంట రేషియోస్ ప్రాఫిట్ అండ్ లాసు రేషియాస్ వచ్చినాయంట ప పిటలాగ వస్తాయంట
హుమ్ మ్
మళ్ళీ మార్కెటింగు హెచ్చారు హలో హలో
ఉండు హలో వినిపించలేదా హలో